హలో హాయ్ అండి
ఏమున్నదండి ఏం లేదు ఈవినింగ్ అయిందిగా ఇంట్లో పనులే
ఆ అవునా అండి
ఏం చేస్తున్నారు
నేను గూడా ఇంట్లో పని చేయాలని ఇగ కొన్ని నీళ్ళు జల్లి ఊడుదామని చూస్తున్న
అవునా
ఉమ్
వంట చేయాలా
ఆ వంట ఇగ మార్నింగ్ వండిందే ఉన్నది
ఉమ్ హూ
ఇగ అదే ముగ్గురమే గదా
ఉమ్ హూ
ఇగ అదే దింటే అయిపోతది
అంతేనా
ఉమ్
ఉమ్ హూ మరి టీవీ చూస్తారా మరి ఈవినింగ్ టైమ్లా
ఆ చూస్తామండి
ఆహా ఆహా మూవీస్ కెళ్తారా మరి ఎప్పుడైనా
ఆహా లేదండి వెళ్ళను
అవునా ఏ ఇంట్రెస్ట్ ఉండదా మూవీస్ అంటే ఆహా అంతేనా
ఉమ్
ఎందుకు అంతా మూవీస్ మీద ఒపీనియన్ బాలేేదు
అసలు చూడనసలు
ఉమ్ హూ
ఏదన్నా సీరియల్ అల్లా మన నిండు నూరేళ్ళ సావాసం చూస్తా
ఉమ్ హూ చాలా మంది ఆ సీరియలే చూస్తారు గదా
లేకపోతే కార్తీక దీపం అన్నా
ఉమ్ హూ
ఇగ లాస్ట్కు వస్తే మన గుండె నిండ గుడి గంటలు
ఆహా హా ఆ సీరియల్కి బాగా కామెడీ ఉంటది సీరియల్ అది బాలు మీనాది గదా
ఆ ఇప్పుడు నేను జెప్పిన సీరియల్స్ అల్లా కొంచెం కామెడీగా ఉంటది నిండు నూరేల సావాసం కూడా మస్త్ కామెడీ
ఉమ్
ఉమ్ ఒ గైయ్యి మాత్రమే చూత్త ఏవన్నా జోక్స్ వస్తేనే వస్తా లేకపోతే క్యాన్సల్ అదిగా
ఉహ్మ్ జబర్దస్త్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చూస్
ఆ అయి జుస్తా
ఇగ కామెడీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేలా ఉన్నారుగా
ఉ
కేంటి పర్లేదు ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ కోసం ఫోన్ చూస్తారా ఎక్కువ రీల్స్ ఏమన్నా చేస్తారా అంతేనా
ఉమ్
ఇన్స్టా గిట్ల లేదా
ఇన్స్టా ఉంది గాని రీల్ చూస్తాగాని నేను రీల్స్ చెయ
మీరైతే చూస్తారు
ఉం
ఉమ్ హు
అసలు ఎట్లా చేయడమో రాదు ఫస్ట్
ఒకసారి ట్రై చేస్తే వస్తది ఏముంది అందరు నేర్చుకొనే చేస్తురా చూస్తూ చూస్త నేర్చుకోడమె
నేర్చుకునుడేగాని దాంట్ల తక్కువ నవ్వు రాదు ఫస్ట్
ఆ చేస్తా అంటేనే కొంచెం మనకు ఇబ్బంది అని పిత్తది
పెద్దగా ఆయన ఇంట్రెస్ట్ ఉండదు
ఉమ్ చాలా మంది ఇప్పుడు యూట్యూబ్స్ అని ఇంస్టా అని దాంట్లో చాలా మంది అమౌంట్ ఎర్న్ చేస్తార్రు కదా ఉమ్
నాకు చెప్పినామ కూడా ఇక ఇది మన కార్య యాప్ అనే చెప్పినామ కూడా చేస్తది కొంచెం కానీ ఇప్పుడు చేస్తలే
అవునా
ఉమ్ ఒక్క నిమిషమండి అర్జెంట్ కాల్ వస్తుంది
ఉమ్ స
హలో సారీ అండి
ఆ పర్లేదండి చెప్ప
మా మామయ్య కు అయితే సీరియస్గా ఉన్నదంట ఆయన ఫోన్ చేసిండు
అవునా
ఉమ్ మైబాద్లో హాస్పిట్ల ఉన్నారంట హ
వెళ్తారా మరి అమ్మ వాళ్ళు వెళ్తారు కావచ్చు అవునా
ఉమ్
అంటే ఏదన్నా హెల్త్ ఇష్యూవా లేకపోతే
హెల్త్ ఇష్యూ వె
ఎల్త్ ఇష్యూ ఏనా ఉహ్మ్
అది పసుకలు గట్టిగా అయి సత్తా అని అంత అందరిని కొడతండని అంత పిచ్చి పిచ్చి చేత్తనంట
అవునంట అవి ఇట్లా కడుపుల నుంచి బ్రెయిన్ కె ఎక్తే అట్లనే చేస్తారంటారు అ ఉహ్మ్ పసుకలు నార్మల్ ఉన్నప్పుడే చూయించాలండి
అయితే ఫస్ట్ చూంచాం తగ్గి తగ్గిపోయిందని అన్నారు మళ్ళా తాగుడు మొదలు పెట్టిండు అది దెబ్బ తీసింది. హ్మ్మ్ ఇప్పుడు దెబ్బ తీసింది తలకాయ్. ఎక్కింద అంటారు అంత ఆలో ఉందిగ మా అమ్మ ఎడుత్తందట మా తమెర్థన్
ఇంట్లోెవరికనే ఏదన్నాయిందంటే ఇక ఏదే సిచ్యువేషన్
ఒక్క బాధ కాకుంటే ఒక్క బాధనా వామ్మో. బాధలు రావొద్దు
తప్పదు ఏం చెతామండి మనుషులన్నాక భరించాల్సింది కద పదు కదా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఆ
మామ్మయితే ఘోరంగా ఏడ్తంది.
అ ఫ్యామిలీస్ లో తప్పదు ఇ ఒకరు బార ఒకరు
ఉమ్ ఎట్లుంటడో యేమో మా తమ్ముడ దిదని ఏడుత్తంది.
అయినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది పసుకలనా అన్నప్పుడు తాగకుండా ఉండాల్సింద చెడి
అవును
తాగడం వల్ల చాలా మంది కోల్పోతారు అది ఒకరిని చూసుకుంటా కూడా ఒకరు మారట్లేరు
ఏ ఘోరం అసలు మేము అసలు బోము. తాగొద్దు మామయ అంటే ఇగ పండగల మీద పండగలొచ్చినా ఒక రమ్ మళ్ళ మారందోకటయింది.
ఆ
ఇటు మాక్క మిస్సింగ్ అని అదొక రందయింది. కదం ఇ అది మొత్తం ఇదంతా తాగిండు ఇప్పుడ ఈయాడికి మూడు రోజులు హాస్పిటల్ ఉండబట్టి. సీరియస్ గా ఉండరని వాల్లిప్పుడు ఫోన్ చేత్తారు.
అవునా ఉ ఈ తాగుడు వల్ల చాలా కుటుంబాలు ఆగమవుతున్నాయి
అవును
ఉ
మత్తా, మా మామోళ్ళు ఏమాగం చేత్తారో అని మత్తమ్మ ఏడుత్తంది.
ఇక ఎంతైనా ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే ఇబ్బందే కదా
హ్మ్మ్
ఉ
హాస్పటల్ అద్దాలన్నీ పగల గొట్టిండంటా.
అయ్యో దాని వల్ల కూడా పాపం ఆయన కూడా మళ్ళా ఏమన్నా దెబ్బలు దాకుంటాయి
అవును ఇయాచ్ పోతాని ఇప్పుడు బోతే ఇప్పుడు బోతే ఇగ బస్సులే ఉం మేమనమకుండా పోయే వరకిక్కడి నుంచి నూట యాభై, నూట ఇరవై కిలోమీటర్లు. హర్మకొండ మలాటి నుంచిలో ఓరంగలు పొయ్యి ఆడా బస్ వచ్చే వరకు వెయిట్ చెయ్యాలే.
హ
టాస్కిగా
ఉమ్
రేపొద్దునా పోదాం లే అని చెప్పినా. ఉమ్ మరటు ఏం పోవు చీకటైతే ఒక ట్రైన్ ఉంటది గానీ ఆ ట్రైన్ పన్నెండు గంటలకు, నైట్ పన్నెండు గంటలకు. తెలుసుకుంటరు ఇగ తెలవనోళ్లు బోతే ఆగమే.
ఊహు చూసుకొని పోవాలిక తెలిసిన వాళ్ళు అయితేనే పోగలుగుతారు తెలివన వాళ్ళంటే ఇబ్బంది కదా
నేనంటే ఎట్లాగో పోతా ట్రైన్కి ఎక్కి ఏ నైట్ అయినా వెళ్ళిపోతా గని ఇప్పుడు మమ్మీ గినా ఇల్ చదువుకున్నోళ్ళు పోతే ఎట్లుంటది
ఇగ వాళ్ళకంటే తెలువదిగ చు తెలిసినోళ్ళు ఒకరు ఉంటే తీసుకొని పోగలను
ఉమ్ అందుకేరే పొద్దున తీసు పొద్దు పొద్దుగాల నాలుగు గంటలకే బయలుదేరి పొదాంలే ఆడికి బొయ్యే వరక్ పదైతది తొందరెళ్ళిపోతావని నేనున్నా
ఊహు చూసుకోం తీసుకోం ఇక్కడ అన్నీ అలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి చాలా మటుకి
అవును ఈవినింగదేక్ కక్కలేక ఏడిసి ముదర వెడతారందరు
ఏ ఏడ్ ఇప్పుడు మంచైనా కన్నీళ్లే డు బాధైనా కన్నీ విల్లే అని అందుకే అంటారు సంతోషం వచ్చినా గట్టిగానా ఉమ్
ఒకటి కాకుండా ఒకటి ఒకటి కాకుండా ఇస్తాను అబ్బా దేవునికి ఎట్లా న్యాయమైతాందో ఏమో
బరువు ఇల్లు వదిలిత్తదని ఆ మోషెటోనికే బరువు ఎక్కువ ఎత్తుతారు కదా ఇగ మొయ్యలేరు లకారు బరు మొయ్యలేడు రా అని ముందే తెలిషుంటది కాబట్టి ఇస్తారు అట్లనే భగవంతుడు ఎన్ని క ష్టాలైనా వీళ్ళు స్ట్రాంగ్ ఉంటాల్లని ఆ సాంగు ఉనోళ్ళకే ఇంకొంచెం కష్టాలు పెంచుతా ఉంటాడు మ్మ్ మనము స్ట్రాంగ్ ఉండడానికి ట్రై చెయాలి దెబ్బతీసిన భగవంతుడు మనం గుడ స్ట్రాంగ్ ఉండాలి మ్మ్
ఉండని
లైఫ్ అన్నాంకా తప్పయి ఇవన్నీ మ్మ్
గుడ్వార అనే చేసినం కానీ అందరినీ బాధ పెట్టేటట్టు ఇస్తాన్న అ దేవుడు గుడా
ఆ
వాడికన్న ఇత్తతేదవ్వ
మంచి చెడు అన్నీ ఆలోచించి మనం ముందుకెళ్ళామంటే భగవంతుడు గుడా తో ఉండాలే
మ్మ్
ఏం కాదు బాధ పడకండి మీ మావయ్య మంచిగనే ఉంటాడు
మాయ మంచినే ఉంటడు ఇటు మా బాప్ ఏడ్సుడే ఈ సా మా అక్క చేసిన పనికి ఈళ్ళేడుసుడే అందరేడుసుడే ఇగ
మీరు ఇగ అన్నీ తెలినిసోళ్ళు కాబట్టి కొంచెం ధైర్యం చెప్పండి
నేనెంత చెప్పినా ఊకుంటలేరు
చెప్పాలి ఇగ మనమేద వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటూ బయట బడేయ్యాలె
ఉమ్
రోజులు ఎప్పుడు ఒకేలా ఉండయి గదా కాలం మారుతాంట కాలంతో పాటు అన్నీ మారుతూ ఉంటాయి
త
మ్మ్ రేపటి రోజు మంచిది రావచ్చు ఈ రోజు ఇలా గడిచినా రేపటి రోజు రోజు మంచిగా ఉంటదని నువ్వే నచ్చ జెప్పు ఇగ వాళ్ళకు
అట్నే చెప్తాన కొంచెం ఇప్పుడు నా మాట ఇని ఇంగ వాళ్ళు ధైర్యంగా ఉంటారు
మ్మ్
ఇగ మా అత్తమ్మ కూడా అట్లనే చెప్పిన రేపు వొత్తం కదా నువ్వేం బాధపడకు రేపు వచ్చకా అన్ని చూసుకుంటలే అని అన్నాను
ఒకరు ధైర్యంగా మాట్లాడే వాళ్ళు ఉండాలి ఉంటేనే వాళ్ళకి కూడా కొంచెం బాగుంటది
మీవి ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి కాల్స్
నావి ఫోర్టీనో ఫిఫ్టీనో అయినట్టు ఉన్నాయి
అవునా నా ఇంకా టెన్ ఉన్నాయి
అవునా
మ్మ్
హ్